అలో
హలో
అలో
నమస్కారం
నమస్సానం అండి.
మీ సైడ్ ఇప్పుడు ఎండ ప్రభావం ఎలా ఉండండి ఎండ ప్రభావం
చాలా ఉంది. చాలా ఉందండి. చాల వేడిగ ఉందండి.
ఎన్ని డిగ్రీల దాక కాస్తంది ఎండ?
మా సైడ్ ఫార్టీఫైవ్, ఫార్టీ, ఫార్టీఫైవ్ మద్యలో అండి
అంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నార మీరు?
ఆ
అంటే మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కొంచెం చెప్పగలరా
డైలీ
డైలీ ఏసి ఏసుకొని పడుకుంటన్నారా
అవునా అండి
ఆహా
మీ సైడ్ అండి ఎండ గాదు
మా సైడ్ ఎండా ఫార్టీ ఫార్టీ వన్ మా సైడ్ కూడా మీలానే ఉంది
మీ ఎందీ
మేం మా జాగ్రత్ వాటర్ తాగుతాం బాగా
ఉహు
ఉదయాన్నే టిఫిన్ జేయాలి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ అప్పుడు
ఎందుకు చేయాలండి
ఎర్లీ మార్ర్నింగ్ సెవెన్ అంటే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయాలి
ఉ
ఎర్లీ మార్నింగ్ సెవెన్ అప్పుడు టిఫిన్ చేశాక చిన్న అటు సన్సెట్ సన్ను అదే అంటే డి విటమిన్ కోసం అటా ఒకట లేక్ దగ్గర కూర్చుంటాం వెళ్ళి
ఉ
కొంచెం సేపు డి విటమిన్ వచ్చుద్ది
ఆ
ఇంకా చిన్నగా అలా తిరుగుతాం తిరిగేటప్పుడు కొంచం ఒగ జ్యూస్ తాగుతాం వెమ్మటే నే అక్కడ మాక్ తెలిసి అమ్ముతారు అవి తాగేసాక కాసేపు ఉన్నాక మల్ల లంచ్ జేస్తాం లంచ్ లో కన్ఫామ్ గా కార్డ్ బటర్ మిల్క్ రెండు ఉంటాయి
ఉ
తాగేశాక మళ్ళి కాసేపు ఉన్నాక మళ్ళీ బటర్ మిల్క్ తాగుతాం
ఉ
తర్వాత మళ్ళీ సాయంత్రం అంతే ఎక్కువ బటర్ మిల్క్ దా గుతాం అండి ఎండలకి మీరు గుడా అలాంటి జాగ్రత్తలు తీసుకోలే
ఎక్కువ మాఫ్టెల్స్ తాగుతా అండి
మాఫ్టెల్సా
ఆ అన్ ఎల్తి ఫుడ్
అన్ హెల్త్ ఫుడ్ ఆ
ఉ అవునండి
అవును అది కూడా నిజమే కాకపోతే మేము ఊరికే ఆ ఫ్రెండ్స్ చిల్ సరదా బా
మార్నింగ్ టైం కాదండి మధ్యానం తాగండి
మధ్యానం తాగమంటారా
ఆ
సరే మీరు చెప్పారు కదా ఇప్పటి నుంచి షెడ్యూల్ మారుస్తాం మధ్యానానికి మీరి ఇలా తినడం మజ్జిగ అలా తాగడం అవి ఏం చెయ్యరా
చేయమండి మేము ఉపాసమే ఉంటాం
ఆహా సరే కామత్తే మీరు బిర్యానీ ఎలా వండుతారు కొంచెం చెప్పు గలర
బిర్యాని తక్కువ మీరు ఎలాగ ఉంటారో మేము ఆలాగే ఉంటామండి మాముల్ దానే
కాదు అంటే మీరు కొంచెం ఫేమస్ కదా బిర్యానీ చేయడంలో కొంచెం అలాగ ఏమన్నా చెప్పగలుగుతార ట్ర అంటే ఇలా చేస్తా అలా చేస్తా
అందుకు ఫ్రీ ఉన్నాయ్
హ్మ్ నేను చెప్తా వింటారా
వద్దులేండి
ఆ
మీరు చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవారు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళ
నేను చిన్నప్పుడే ఎంజాయ్ చేసేవాడిని అండి బాగా
అ
మీరు
మేము ఉప్పుడండి
దేనికి ఇప్పుడు ఏం ఎంజాయ్ ఉందండి మీకు
ఫైనాన్స్ ఇండిపెండెంట్ వచ్చిందండి
ఇప్పుడు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ చైల్డ్ వా నువ్వు
అవునండి
అంటే మీరు పేరెంట్స్ ని అడిగి ఏం చేయరా పేరెంట్స్ తో పర్మిషన్ లేకుండా ఏదైనా చేస్తావా
అంటే కొంచం కొంచం డిమాండ్ ఉంటది కదండి
అంటే కొంచం ఆహా కొంచం ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదస్తున్నావా అంతేలే ఎంతైనా పెద్దోళ్ళు కదా డబ్బులు సంపాదిస్తే మన ఇష్ట ఇష్టం వచ్చినపుడు డబ్బులు తినచ్చు ఎంతగలాంటి ఖర్చు పెట్టచ్చ అనా
అవునండి
ఇప్పుడు మీరు ఒక లక్ష రూపాయలు సంపాదించారు దాన్లో నెలకు ఎంత ఖర్చు పెట్టతారు మీరు
అదా ఎయిటీ
ఎనభై వేలు ఖర్చు పెడతవా
యా ను
అంటే నీకు పెళ్ళి కాలేదా ఇంకా
కాలేదండీ
ఇంగా ఐతే నీకు పెళ్ళయితే ఎంత ఖర్చు పెడతావు పెళ్ళాంకి ఏం పెడ్ పోషిస్తావు పిల్లలకి ఏం పెడతావు నువ్వు అంత ఖర్చు పెడ్తావ్ తాగుతావా
కాదండి ఇది నేను కొంచం అమౌంట్ ఇన్వెస్ట్ చేతనండి
దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారండి
అవి చెప్పదండీ పర్సనల్స్
ఆ
హ్మ్
అయితే ఈ మధ్య గోల్డ్ రేట్ సిల్వర్ రేట్ వాట్ ప్రభావం నీకు ఏమైన్న ఉందా
ఆ ఉందండి
ఆ అంటే నీకు ఏ విధంగా అది సహాయం పడిందా లేపోతే సహాయ పడలేదా ఏంటిదని
హ్మ్ సహాయ పడిందండి
స ఎలా ఏంటి ఎలా సహయపడింది
అంటే నేను ఇన్వెస్ట్ చేతన్ననండి ఇన్వెస్ట్ లో కొంచం దాంటో
అంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్ సంబావాళ్ళు తగ్గిపోయినప్పుడు నీకు లాస్ కదా
హు హు తద్దే కదా అండి
ఆహా నేనేమ్ జేస్తానో తెలుసా
హుమ్
ఇప్పుడైతే తగ్గిపొద్దో గోల్డ్ రేట్ అప్పుడు కొలడ్డోనం
అదేండిమ్ అప్ ఇప్పుడు తోని ఇప్పుడు ఉన్నాయండి.
ఆ
ఇల్లు
అది నేను అప్పుడు కొన్న కొంచెం ప్రైజ్ బేరిగినం ఇప్పుడు అమ్మేస్తామండే ఆ అదే
ఇ ఇంత పైదా బావుందాన్
ఆఅ
ఇంత ఉంచి పెయితే బావుడండి. టోల్ గెట్
హు నీకు ఎప్పుడు గోల్డ్ ప్రైజ్ కావాలి అంటే కుదరదండి. ఇప్పుడు యూత్ యుద్ధం జరుగుతుంది ఏయాన్
హుహ్
ఈ యుద్ధం జరిగేటప్పుడు కూడా మనకు అది బేర్గర్ అంటే ఇప్పుడు ఒక్కోసారి ఒగ్రీది ఒక్కోసారి తగ్గిద్ది
హు ఏవై సూటవండి గ్రిస్ మేడవుచి ఎఫెక్ట్ చాలా ఉంటదండి పడిపోద్
ఆ యావ్
దాని కోసం పీకారవకు
హుమ్ అదే
తినాలండి
అహ్
తిన్నారండి
ఆ తిన్నమండి. మీరు
హు తిన్నామండి అది
ఆ ఏం మాట్లాడ్ అది ఏం తిన్నారేంటి
నేన్ ఉపసం అని జెపగదండి
ఆహు సరే ఇంగేంటి మరి సంగతులు
ఏముందండి మీరు మాట్ మీరే మాట్లాడండి
మీరు ఎన్నకి తిరగద్దు బయట
హు అందు ఏసీ యేసమండి.
ఆ ఎండకు ఎక్కువ తరగకూడదు కావదే ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ముయ్
హు
ఎంత జాగ్రర్ధన్ ఉంటాంన్
సంచయం రత్నడే టానేబాద్
నేను చానా అందంగా ఉంటానండి. సంస్క కే అవసర లే నాకు మీరు సన్ స్క్రీమ్ పూసుకోండి
ఆ పుస్తమండి
కొంచెం అందంగా బాగుండాలి. కాబట్టి సన్ స్క్రీన్ అయి పూసుకోండి. మేము సన్ స్క్రీన్ అవసర లే
ఉయా
మాదేముందిలే ఏదో ఒక మొహం మాది చిన్నది సన్స్క్రీమ్ ఇజ్ నాట్ మ్యాండేటీ ఫర్ సన్ ఎఫెక్ట్
ఇట్ ఈస్ వన్ పేర్ ఆఫ్స్ పోటక్షన్ లేయర్
ఓకే మీరు దానికంటే ముందు ఎక్కువ వాటర్ చరిపోఇద్ది
కదండి ఇప్పుడు వాటర్ ఎన్న ఎఫెక్ట్ అవుతుంద అండి
మీరు ఎన్ని లీటర్ వాటర్ తాగుతారు రోజుకి
నేను ఎ రౌండ్ త్రీ లీటర్స్ తాగుతాను
త్రీ లీటర్స్
యా
నేను కనీసం రోజుకి ఏడు ఎనిమిది లీటర్లు నీలు తాగుతా
ఓ మై గాడ్
ఓ మై గాడ్ యజు
బే రోజు బాక్స్ లో తీసుకుపోయారా బయట
అంటే మా ఎంత ఎక్కువ వాటర్ తాగుతే అంత ఎండ నుంచి ప్రొటక్షన్ కోసం మేము ఎక్కువ వాటర్ తాగుతాం
అదే మీరు ఎక్కువ వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి
అ కాదనండి మేమోమ్ అవి జాదరులు నని టూ ఆ ఎయిట్ సెవెన్ ఎయిట్ నాటు
నాటలోడ
అంత అవసరం లేదండి
ఏమో నాకు కొంచెం దాహం ఎక్కువ
న
నేను తాగుతను
ఓ ఆ
అదే మీరు కూడా కొంచెం తాగడం నేర్చుకోండి నీళ్ళు ఎప్పుడు ఆ అన్నం తిన్నామా అమ్మాయిని చూసామా అన్నట్టు కాకుండా
నేను చూడమండి అమ్మాయిని
ఆ సరే ఎక్కువ వాటర్ తాగండి ఎండకు పోకండి జాగ్రత్తగా ఉండండి
ఏదో చేస్తంది అండి
ఆ ఎంత ఎండకు ఎక్కువ పోకపోవడం అంత మంచిది మనకే
వాళ్ళె నిమిషాల వస్తాయండి
ఆ
మళ్ళీ నిమిసాలు అవి వస్తాయండి దానికోసం జత్త చూసుకోండి
మీ కూడా అదే చెప్పే మీకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త పట్టించండి మీరు
అదు కొనాలి
కొన్ని నీళ్లు తాగితే అంత మంచిది
ఇదేంటండి
ఆ
ఇది ఏమైనా ఉన్నాయండి విశేషాలు
మీరు ఫోన్ కూడా కొంచెం తక్కువ చూడాలండి ఎండ కాలం ఫోన్ ఎక్కువ చూస్తే కళ్ళు మాండలు వస్తాయి నీకు
అవునండి అందుదే ఇది వాళ్దం అని ఎసేస్
ఆ
యువి దస్ జోలుతమండి
బి బి గ్లాసులు వాడుతావా
సరే అండి బాయ్ అండి టైం అయిపోయిన్
సరే మరి ఇంకోసారి కలుసుకుందామండి మళ్లీ మనం.